ఆ
హలో ఏం చేస్తున్నారు.
ఏం లేదు.
టిఫిన్ తిన్నారా. మా మేము. టిఫన్ తిన్ నము. లంచ్ కి ప్రిపేర్ చేస్తున్నాం కర్రీ ఏం టిఫిన్ తిన్నారు.
నేను బాయిల్ తిన్న బాయిల్ ఎగ్ ఎగ్స్
ఎన్ని ఎగ్స్ తింటరు.
టూ తింటా. టూ తింటగాని ఈ రోజు ఇవన్నీ తి నా
ఓకే ఓకే ఈ రోజు మా బేబికి కూడ బోయిల్డ్ ఎగ్ ఏ పెట్టినం. కర్రి కాకరకాయ.
ఉహు ఎట్ల చేస్తారు ఫ్రైయా, సూపా.
ఫ్రై యే ఫ్రై అయిన చే తర్ టైం వరకు లేకపోతే టమాటా వేసైనా చేస్త.
ఉహు మీ బేబీ మరి కాకరకాయ కర్రీ. తింటాద పప్పుచారా మరి రెండు రెండు కర్రీస్ ఎందుకు అది ఒక్కటి. ఒకటే చెయొచ్చు కదా పప్పుచా
అదే ఆల్రెడీ నిన్న పప్ప పప్పు చారే చేసిన మా బేబీకి పప్పా అయితేనే మంచిగా తింటది. ఇక మేము కూడా ఊరికే డే బై డే పప్పు తిన్నట్టే అయితుంది. మాకు కో
అవునా మార్నింగ్ మరే ఏం టిఫిన్ చేసిళ్ళు.
టిఫిన్ మ్యాగి చేసినం. ఈ రోజు
తింటార మీరు మ్యాగీ హెల్తీ కాదు కదా నేను ఒకప్పుడు బాగా తినేదాన్ని కానీ ఇప్పుడు తినట్లేదు.
తింటాం ఎక్కువ మేము ఇడ్లీ దోశ ఇగ తింటాం
ఇప్పుడు నేను మ్యాగీ తినట్లేదు వేట్ పెరుగుతున్నా అని ఆ ఎప్పుడో ఒకసారి మంత్లీ ఇవా వన్సట్ల తింటా అప్పుడు వీక్లీ ట్వైస్ అట్ల తినేదాన్ని మరి ఎక్కువ తినేదాన్నప్పుడు
ఓకే ఆ
మీరు షాపింగ్ ఎక్కడ చేస్తరు
మేం షాపింగ్ ఎక్కువ హైదరాబాద్ ఈ మధ్య అయితే ఎక్కువ ఆన్లైన్ లోనే చేస్తున్నాం డ్రెస్సెస్ అయితే ఆన్లైనే ఇంకా శారీస్ మేము ఎక్కడ మంచిగుంటె అక్కడనే
హా బాగుంటాయా ఆన్లైన్లో
ఆ ఆన్లైన్లో బాగుంటయి టయి
నేను కూడా ఆన్లైన్ లోనే పెడుతున్నా ఈ మధ్యలో అయితే షాప్కి వెళ్ళడం తగ్గింది మొ అజియో లో పెడుతున్న ఇపుడు ఆఫర్స్ ఉన్నప్పుడు ఒక సరి పెట్టస్తా
ఓకే
ఉమ్ మింత్రాలో కూడా ఈ మధ్యలో ఒకటి పెట్టిన బాగుంది
ఆ మింత్రాలో బానే ఉంటయి
ఇక మింత్రాల
మింత్రాలో కొంచెం రేట్ ఎక్కువ అనిపిస్తయి కాని బాగుంటాయి
ఒకసారి మీరు మింత్రాలో మింత్రాలో పెట్టుకున్నది ఒకసారి నాకు లింక్ షేర్ చేయండి నేను కూడా ట్రై చేస్తా
అజియోలో మా బేబీ ఒక డ్రెస్ పెట్టినాం నేను మీకు ఫొటో షేర్ చేస్తా చూడండి ఒకసారి బాగుంది డ్రెస్
కదా అందులో నేను వెతుక్కొని సైజెస్ స్ లేవ నేను పెట్టుకుంది సైజేస్ లేవు
ఆ జస్ట్ ఊర్కె చూడ్డానికి దానికి రిలేటెడ్వి కూడా దొరుకుతాయి కదా అయితే మా బేబి ఇ మీకు షేర్ చేస్తా అది చాలా బాగుంది డ్రెస్సు యాక్చువల్ అయితే షాప్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ మాకు సిక్స్ హండ్రెడ్ క వచ్చింది సిక్స్ ట్వంటీకి వచ్చింది అదేంటంటే ఆ లెహంగా
లెహంగానా నేను కూడా అప్పుడు మా సిస్టర్ వాళ్ళ బాబు బర్త్డే అప్పుడు పెట్టుకున్నా ఒక లేహంగా అవి మరి ఎక్స్చేంజ్ పెట్టారూ
వెంటేనే చెప్పండి
ఓకే
ఎన్ని నేను ఎన్ని సార్లు చూ ఏ టైమ్ యూజస్సయ ఆ దొరకట్లే అఔట్ ఆఫ్ స్టాక్ అట్లా ఉంది ఇప్పుడు
ఓకే ఓకే అప్పుడు నేను కూడా ఒక లేహంగా పెట్టుకున్నా సమ్మర్లు బాగుంది
సమ్మర్ లోనా ఓకే అద ఓకే ఓకే ఇది అ చాలా బాగుంది ఇప్పుడు మా బేబీకి పెట్టింది మా బేబీకి జస్ట్ అట్లా ట్రయల్ వసి చూసినము చాలా బాగుంది ఫోటో కూడా షేర్ చేసినా ఉ
ఉమ్ ఐంకా ఈవెనింగ్ ఏమన్నా స్నాక్స్ ప్రిపేర్ చ్చర
మా కోసం ఏం చేసుకోము మా బేబీ కోసమే మా బేబీకి స్వీట్ పొటాటో ఆ ఇలాంటివి ఎక్కువ బనానా ఏంటే మిల్క్ బిస్కెట్ ఎక్కువ అయితే స్వీట్ పొటాటో పెడుతుంటా ఇంకా అమ్మెకి కూడా ఈ మధ్య తినే
ఇద్దరు ఎట్లుంది ఎందుంద ఇక్కడ కూడా ఎక్కువ అయింది ఈ మధ్యలో
ఫిఫ్టీన్డేస్ లో ఉండే
ఇక్కడ నిన్నటి నుంచి కోందంది స ట్ వస్తుంది ఫ్యాన్లుసి పెట్టుకున్నా కూడా మీ తాసేపు మా ఇటు ఇంకెక్కువ ఉంది డిష్ ఇ మా సైడు
ఓకే
హలో
అ
ఇంకా
ఆఫ్టర్నూన్ లంచెస్
ఆఫ్టర్నూన్ లంచు సాంబార్ పప్పు సాంబార్
మీరు ప్రిపేర్ చేసుకుంటారా స్కూల్లో తిన్నారా
ఉ స్కూప్ ప్రిపేర్ చేసుకొని తీసుకొస్తా ఒక్కొక్కసారి
ఈ రోజు చేసుకున్నారా మరి పపు సాంబార్
చేయలేదు ఉ
మీరుూమ్ మేడం ఉందా
ఆహా లేదు తన ఇంటికి కెళ్ళింది తను ఇంటిక వెళ్ళింది అ వాళ్ళ రిలేటివ్స్ మ్యారేజ్ జుందని చెప్పి తను ఇంటికెళ్ళిపోయింది. ఆ హలో మళ్ ఆఫ్టర్ ఉగాది బిఫ ప్పురు ఉగాది రావచ్చు
ఓకే మీరు ఎప్పుడు వెళ్తున్నారు ఇంటికి ఉగాదికి
మేము ఎప్పుడు ట్యూస్డే ఆర్ వెనస్డే
ఓకే
అప్పుడు ఫోర్ డేస్ అటే ఉండం త్రీ డేస్ హాలిడేస్ మధ్యలో ఒక రోజు వర్కింగ్ డే ఉంది అది లీవ్ పెట్టేసుకు
ఆ
అ థార్డ్ సెమ్ ఇంక
ఇంకా మీకు, మీరు క్లాస్ సెస్ ఎప్పుడు చెప్తరు పిల్లలకి?
టేం ఇప్పుడు
బ్రేక్
ఆ టెన్ థర్టీ నుంచి ఉంటది నెక్స్ ట్ మండే ను నుంచి ఆఫ్ డేస్
హాఫ్ డే స్క్
ఆ మల్ కైనా ఇప్పుడి మద్ మార్నింగ్స్ సెక్షన్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఇవ్వే ఉంటయి. వాళ్ళక్లాసెస్ చెప్పే అంత ఏం ఉండదు.
వాళ్ళకి అన్ని పర్ఫెక్ట్ గొస్తుంటయా ఏ బీ సి లు అవి ఇవి
వస్తయి రాస్తరు మళ్ళీ మర్చిపోతరు, మళ్ళీ రాస్తరు మళ్ళీ మర్చిపోత్ రాయడం రాస్తరు బట్ ఇదేంటి అనడుగుతే చెప్పరు.
ట్రైబల్ ఏరియానే కదా అది?
ట్రైబల్ ఏరియా ఏం గాదిది
ఏం గాద? ఇంట్లో గూడ కొంచెం చెప్ తేవాలంట్
ఇక్కడ ఎడ్యుకేషన్ ఉండదు గదా వాళ్ళ పేరెంట్స్ కి, వి అన్ని స్కూల్లోనే చెప్పాలన్ రోజు టైమ్స్ సరిపోదు స్కూల్లో ఆన్లైన్ వర్క్స్ కి, విటన్నీటికి ఇగన్ని క్లాసెస్ ఒక్కరే చెప్పాలి అన్నా కూడా టైం ఉండదు.
అవును
హ్ కొంచెం చదువుకొనుంటే పేరెంట్స్ ఇట్ల ఏ బి సి తిన్న అలమను అంత వరకు చదువుకోనున్న బేసిక్స్ స్తే వీళ్ళకన్నా చెప్పగలుగుత్
చెప్పగలుగుతం అవును
మేమేమి చెప్పాలి పర్ఫెక్ట్గా పేరెంట్స్ ఇక్కడ ఇంటి అడ్రెస్ స్కూల్కి సరిగ్గా పం టడు పత్తి టై లో ఇక్కడ ఇట్లా పత్తి అవి చైన్లు ఉంటే అవి వేరడానికి తీసుకెళ్తారు
తీసుకెళ్తారు అవును ఊర్లలో అదే బాధ ఇ బైరో
హ్మ్ హ్మ్ స్కూల్స్ కి పంపించండి అంటే ఇప్పుడు పంపించాం ఇట్టే తీసుకెళ్తాం అని చెప్తారు. హ్మ్ స్కూల్ కి రెగ్యులర్గా వస్త్ చ్చ మనం చదువు వస్తుంది చదువు వచ్చిన వాళ్ళు ను కూడా టే టూర్లలో తు నువ్ తిప్పే సారి ఈ అది కూడా పోతుంది
అవును ఇంకొకటి ఏంటంటే మళ్ళీ వాళ్ళ హ్మ్
ఆ ఇప్పుడు ఒక అమ్మాయి మంచిగా చదువుతుంది ఆ అమ్మాయిని ఎటో తీసుకెళ్లిళ్లు అంటే డేస్ ను మంచి ఆమె రావట్లేదు
అయ్యో టూ డేస్ మర్చిపోతుంది ట్ంటీ డేస్ అంటే మరి మీరు అడగట్లేదా
మేము అడిగిన కూడ ఎవళ్ పట్టించుకోరు వాళ్ళు ఊర్లోకి తీసుకెళ్లారా రాని కే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు వాళ్ళకు కూడ ఉండాలి కదా
హు
ఫస్ట్ వాళ్ళ పిల్లలు గురించి వాళ్ళకు ఉంటే హి బేబీ స్కూల్ కెల్ తదా
మా బేబీ ఇంకెళ్ళేదు మా బేబీకి ఇంట్లో అయి వన్ మే కి టూ ఇయర్స్ కంప్లీట్ అవుతే
అవునా
ఉ కాకపోతే ఆమెకి వన్ త్రీ టూ అంటుంది
అవునా
త్రీ నుండి టూకో ఓస్తుంది
ఊహు స్కూల్ క వెళ్తే అస్త ప్లే స్కూలో జాయిన్ చేస్తారా డైరెక్ట్ నర్సరీలో జాయిన్ చేస్తారా ప్రీ ప్రైమరీలో జాయిన్ చేస్తారా
ప్రీ ప్రైమరీ ప్రీ ప్రైమరీ అవసరం లేదండి ప్రీ ప్రైమరీ మే మేము జాబ్ చే్యము కదా చెప్పుకోవచ్చు
బేసిక్స్ నేర్పించి డైరెక్ట్ నర్సరీలో జాయిన్ చే చేస్తా
అయినా అన్ని స్కూళ్ళలో ఉండదు కదా
ఆ అంటేవి స ప్రేట్ స్కూల్స్ ఉంటాయి
అవును అదే అవసరం లేదు ప్రీ ప్రైమరీ
అవసరం లేదు
ఇప్పు ఇప్పుడు బయట స్కూళ్ళల్లో ఫీజులు కూడా చాలా టూ మచ్గా ఉన్నాయి మినిమం ఫిఫ్టీ ఓకే ఓకే ఓకే ఓకే అండి సరే అండి